హలో హలో హలో
హలో
ఆ చెప్పండి బాగున్నాడా
ఆ మీరు ఫోన్నారా
నా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఏం లేదండి ఇరో చిన్న వైపు సైడ్ వచ్చాను ఖాళీ ఉన్నా ప్రజెంట్
ఆ
ఏ
ఇంకా షాప్కి వెళ్ళలేదా మరి ఈ రోజు
పెళ్ళలేదు మమ్మీ ఈవనింగ్ వెళ్తాం మార్నింగ్ అండ్ ఈవనింగ్
ఆహ
ఇల్లు పక్క సాపంటారు
మీ ఫెస్టివల్స్ అయినా ఏదైని అక్కడక్కడే ఉంటారు అన్నట్టుగా
అక్కడెక్కడే అంటే అత్తయ వాళ్ళ ఇంటికెళ్తాం
హ
అ
కొత్త మూవీస్ ఏముచ్చినయి వసలు
కొత్తజా మరిసంగ్ చూ ఏదు మేడం మరు యుసారా
కొత్తాము ఇ చూసా ఈశా అనేష ఒక దూసయి కొ ఇత్రం కాగాదువు
నిషానా
ఈషా ఈషా
ఈశానా బాగున్నా
హారర్ మయి
అమ్మ ఉదులేంది యాదో రఐతే
హ్మ్
హ్మ్
ఇది కొరియన్ సిరీస్ చూడండి అసలు హార్ట్ టచింగ్ మస్త్ ఉంటది.
ఏ మూవీ అండి
వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంగెన్స్ అని ఉంటుంది.
ఉ
అసలు అది చూస్తే మస్త్ ఎమోషనల్ అయిపోతారు బాగుంటాంది
మనం ఉన్న
చాలా ఏమోషనాలు అయిపోతారు అసలు
ఆ చూడాలి ఎట్లా ముగడ కూడా
ఉ రీసెంట్ గా నాని ఏదో సాంగ్ తీసిడు చూసిండ్ల జడలేసుకొని.
నాని యా
హ్మ్
చూడ లేదు.
జడలే వేసుకొని తీసిండు అసలు ఫన్నీ ఉంది. అసలు ఆ ఫోటో చూస్తనే.
సాంగ్ నేమ్ తెలుసా.
లేదు లేదు. నేను జస్ట్ రిల్స్ లో చూసా. ఉండే.
అవునా.
ఉ
ఆ
అట్లా వేరేంటి. ట్రెంజర్స్ కూడా చేసిండ్రు రీల్స్.
ఉ అవును.
ఫన్నీగా అనిపించింది.
చూడాలయితే మేము కూడా చెక్ చేస్తా అయితే వెళ్ళినంక.
నానిది.
హాయ్ నాన్న ఆ చూసి చూస్తాను బాగుంటది కదా మూవీ.
అవును చాలా బాగుంటది.
ఉ హు ఇంకా ఏంటి విశేషాలు.
ఆ ఏముంది రిజల్ట్స్. ఎప్పుడ వస్తా అని చూస్తున్నా.
అవునా. ఇంకా. పిల్లలు ఘోరంగా చదువుతున్నారు.
ఉ
పాపం వాళ్ల నోర్ళ్లంతా పోయేటట్టు.
పొమ్మని వదిలేస్తారు.
మ్మ
శ్రీరామనవమి తర్వాత వేరే ఫెస్టివల్ఫెస్ అంటే నెక్స్ట్ ఫెస్టివల్ ఏముంది
గుడ్ ఫ్రైడే అంటె మనది కాదు తర్వాత ఏమి లేవు ఈగ శ్రీరామనవమి తర్వాత పెళ్ళిళ్ళ ఈగల్ స్టాక్ అయిపోతది కదా
తర్వాత చిన్నగా వినాయక చవితి
మేక తోటి ఆర్థికం పౌర్ణమి ఇవన్నీ వస్తా ఈగ ఇప్పుడు ఆషాడం స్టార్ట్ ఆష ఆషాడంలో కావు కదా
ఉమ్
ఆహ్ ఆషాడంలో శ్రావణ మాసం సంలో మళ్ళా పూజలు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా
కొత్తగ పెళ్లి చేసుకున్నొలకు ఉంటాయి ఇగ ఇవన్నీ
ఉహ్
ఇగ వాళ్ళు ఎంజాయ్ చేస్తరు ఇప్పుడు
ఉహ్
మ్యారేజ్ ఉంది మాకు కూడా ఒకటి
అవునా ఎప్పుడుంది
మార్చి ఫస్ట్ కు ఉంది ఎల్లాల వద్దా అని చూస్తున్న
లేదు అట్లా వెళ్లేసిరండి మ్యారేజెస్ మంచిదంట అటెండ్ అయితే
నాకేమో అంతా పర్టికులర్ గా నచ్చదు వెళ్ళాలి అని అంటే
ఉ
మేము అక్క వాళ్ళు వస్తే వెళ్దామనేసి చూస్తున్నా వాళ్ళు హ్యాండ్ ఇస్తే నేను కూడా వెళ్ళను ఉం
అవున
మా రిలేటివ్ ఒక అబ్బాయింటడు రా రా రా అంటున్నాడు
అవునవును వెళ్ళండి ఇంగ వెళ్లి రండి ఒక వన్ అవర్ అట్లా
అదే అట్లా అట్లా ఎల్లేషిఓద్దం అనేసి అయినా చూద్దామనేసి అనుకుంటున్నా ఏమైతందో వెళ్ళాలని లేదు బట్ ఫోర్స్ చేస్తల్లు
వెళ్ళలానీ లేద
ఆ
ఆ
అంటే మరి అంత క్లోజ్ కాదు ఆమె
ఆ ఏ మరిఅవును క్లోజ్ గాకపోతే పోదు
హ్ అట్లానేషి చూస్తున్నా
అవునా
హలో
ఆ చెప్పండి
మీ హాబీస్ ఏంటింది మరి పిల్లల్ని చూసుకోవడంమేనా ఇంకేమైనా చేస్
పిల్లల్ని చూసుకోవడం డ్యాన్స్ రీల్స్ అప్పుడప్ ప్పుడు చెయ్యడము
ఆ
హు వేడి చేయడము ఇంకా కొంచెం మా మమ్మీకి షాప్ కి హెల్ప్ చేయడము బుక్స్ అబ్దుల్ కలాందిి బాగా అప్పుడప్పుడు ఒకసారి కొంచం ఆయనా బాగుంటాయి కదా
హామ్ భగవద్గీత చదవండి బాగుం
ఎప్పుడు చదవ లేదు భాగవద్గీత ఈ టైమ్ సరిపోదు మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి వంట చేసేసరికి టెన్ థర్టీ అయితది ఒక టూ అవర్స్ ఫ్రీ ఉన్నా అంటే మళ్ళ పిల్లలు వస్తారా
హుమ్
వాళ్ళకి తినిపించి చేసేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రీ అయిత మళ్ళ షాప్ కి వెళ్ళాల్సి వస్తాది మళ్ళా ఈవ్నింగ్ ఇల అయితది
గ పిల్లల్ రెస్ట్ తీస్ కున్నప్పుడే మీరు ఏదో చేసుకోవాలి అనుకున్నప్పుడు చేేసుకోవాలి ఇగ చదవడం గాని రీల్స్ చేయడంమయినా
అదే కదా
పడుకుంటారు కదా మధ్యాహ్నం ఇగ అడ్ టైం లో చేసుకోవాలి అడుకోరా చిన్న పిల్లలే కదా ఆయ్ వాడుకోర
అసలే వడుకోలు
నైట్ తొందరగా పడుకుంటారా అయితే
ఆ నైట్ ఎయిట్ థర్టీ కే పడుకుంట్రూ నేనే చిన్న చిన్న గేమ్స్ చూసి వాళ్ళ పెడతానన్నమాట కబ్స్ లో పల్లీలు సేనగపప్పు ఉంటాయి కదా బొబ్బరి పప్పులు ఆ వన్ని బోసి వాటీనన్ డివైడ్ చేయమని చెప్తాను
అట్ల మా ఇంటెస్ట్ లో పెట్టాలి
ఆ అలా అలా పెట్టాను ఫాస్ట్ గా చేసేసారు ఆ చేసినవన్ని కౌంట్ చేయమని చెప్పాను హ్మ్ ఇంకేమి పెంతో ఉ ట టైంలో ఆగం ఆగం చేస్తారని ఇంకొక టేమో కాటా బాక్స్ ఉంటాయి కదా మన డ్రెస్ంగ్ బాక్స్లు ఉంటాయి చూడండి శారీస్ బాక్స్ దాంట్లో మేడిల్లో గోల్డ్ పెట్టేసి అలా టూ త్రీ బాల్స్ వేశానా ఆ బాల్ పడిపోవాలి అందులో నుంచి వెళ్ళి
హ్మ్
కుగ గేమ్ అదిపిస్తాను ఇంట్లో
ఇట్లా చిన్న చిన్న గేమ్స్ అన్ని ఆడిపిస్తూ వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అయితుది కదా
ఆ కైలాసం ఆడుతారు భాగం ఆ
ఫోన్ చూస్తారా మరి ఎక్కువ
ఆ ఫోనో నేను ఇవ్వను నా ఫోన్ అసలే ముట్టుకోరు మా మమ్మీ ఫోన్ బాగా తీసుకుంటారు
ఉహూ బాగా చూస్తారా అట్లా
వాళ్ళు ఎక్కువసేపు చూడ చూసినా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం ఫోన్ మాట్లాడుకున్న అంతసేపు చూస్తారు వాళ్ళకి పిచ్చిలేసి ఆడ పడేసి పోతారు ఇక
అట్లనే ఉండాలి ఊకే అదే పట్టుకొని చూసుకుంటా ఉంటే ఏ ఏం ఉంటది
అవునా
మా అక్క పిల్లలు ఉంట టారు మీరు చూపిస్తేనే చూస్తారు ఇంకా వాళ్ళ అయితే అస్లే చూడరు
అవునా ఇది కూడా వాళ్ళకి బోరు కొట్టినప్పుడే పెద్దవిరు దాంలో చూడడం బాగా అలవాటు అని చిన్నప్పుడు చూడలేదు ఆ
మా అక్క పిల్లలు చిన్నప్పుడు చూసి చెవి ఇప్పుడు చూడట్లేదు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ వర్ వాళ్ళు చేసుకుంటారు హోంవర్క్ చేసుకుంటారు చెప్తది ఏ వర్డు అడిగినా చెప్తాది స్పెల్లింగ్ తో సహా చెప్తాది ఇక ఆమె మా దగ్గరనే ఉంటది ఒక స్కూలు
అవును
ఎంతల్స్ అనేసి ఉంటది అక్కడికి వెళ్తున్నారు
అవునా
ఉమ్ బాగా చదువుతాది ఆమె ఇప్పుడు ఫస్ట్ స్ట్ ఫస్ట్ క్లాస్ ఏ గాని
అవునా
ఉమ్
ఉ
మనమే నేర ఇవ్వాలి మనం చావ్ కులవాటి
అవును మనమే నేర్పియ్యాలి
వాళ్ల అక్కడ చదువుకోవచ్చు
అని వాళ్లకు ఉన్నంత ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదులే అప్పట్లో మనకుంది అట్లా లేదు డు
లేదు అసలే ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగున్నాయి
ఉమ్
ఇంకా మనం పేరెంట్స్ అప్పుడు అయితే ఇంకా అసలే లేవు అవన్నీ ఇంకా చెట్ల కింద కూర్చుని చదువుకునేదంట వాళ్ళైతే ఇప్పుడు వీళ్ళకి కాన్ని ఫెసిలిటీస్ ఉన్న వీళ్ళు చదవట్లేదు
ఉమ్ అవును
ఆ ఓకే అండి మరి
ఆ ఓకే అండి